బాగున్నారాండి
తన్నామండి మీరు
ఏం ఏం చేస్తున్నారండి
చేయలేదండి చెట్ల కాడు కూర్చొని ఆలోచిస్తున్నా
అవునండి ఎలాగో మీకు మంచిగా పొల్యూషన్ లేకు కుండా ఏరు దొరుకుతున్నట్టుంది కదండి.
ఎక్కడండి అంతా పొల్యూషన్ అయి పోతుంది
అవునండి ఇప్పుడేమో ఎక్కువ ఇండస్ట్రీ, ఇండస్ట్రీస్ అయిపోయినాయి. ఇంకా అది ఒకటి ఇంకేమంటే ఈ స్కూటీస్ కార్లు, బండ్లు వాటి నుంచి వచ్చే పొల్యూషన్ ఒకటి ఏంటోడి అంత పొల్యూషన్ అయిపోతుందో అండి. హలో